హలో నమస్తే అండి హలో హలో వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందా అండి
హలో
హలో విన్పిస్ తుందా అండి. హెలో
లో
హలో ఆ అండి హెలో హలో
లో
విన్పిస్తుందా అండి దీప్తి
తుందండి నాకు వినిపిస్తుందా మీకు నేను మాటాడుతుంది
ఆ అండి
ఆ చెప్పండి
ఆ బావున్నారా డి
ఆ బావున్నామండి మీరు ఎల ఉన్నారు
బావున్నామన్
ఆ
ఆ అండి మీరు రోజ్ రోజు వారు పనులు ఏమేం చేస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి
ఆ చేస్తాఅండీ ఏం చేస్తామండి మార్నింగ్ లేస్తాం లేచిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ టూ ఫార్టీ మినిట్స్ ఎట్లా వాకింగ్ చేస్తాం తర్వాత
హ్మ్
తీసుకొని తర్వాత తిన్ రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్తాం
ఊ
ఆ ఇంకా అప్పుడు మార్నింగ్ నైన్ టు టెన్ ఒక క్లాస్ ఉంటది అది అయిపోతు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం.
ఉమ్
ప్రాజెక్ట్ చేసుకుంటాం దాన్ తర్వాత మళ్ళీ లంచ్ టైం
ఉమ్
లోచ్కోస్తాం మళ్ళీ లంచ్ చేసి! మళ్ళీ కోచే పట్ల రెస్ట్ తీసుకు పోని మళ్ళీ కాలేజ్ కి వెళ్తాం. మల్లి కాలేజ్ కెల్లి. క్లాసెస్ ఉంటాయి.
ఏ ఉమ్.
మళ్ళీ ఆ పర్లేదండి యావరేజ్. ఇంతకు ముందు నేను చదివిన కాలేజ్. కంటే ఇప్పుడు చదివిన కాలేజీ యావరేజ్ అండి.
అవునండి.
ఉమ్ ఇక్కడ ఎవరు అసలేం ఉండదు. ధూవ్ జస్ట్ కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, ఏదైనా చెప్పింది విన్నామా మళ్ళీ హాస్టల్ కోచెస్ నామా అంతే ఇట్లుం ఉంటా రండి రోటీన్ లైఫ్ ఉమ్ ప్రాజెక్ట్! ఒకటంది ఆ ప్రాజెక్ట్ లో ఏమన్నా ఉంటే కొంచెం బిజీ ఉంటాం
ఆ
లేదు అంటే? ఏ కా క హాస్టల్ కోచ్చేసి ఇం ఏమైనా వీళ్ళు స్నాక్స్ పెడితే స్నాక్స్ తీసుకొని! తర్వాత కొంచెం అట్లా, ఫ్రెస్ఐఈ ఏమైన వర్క్ ఉంటే చూసుకొని! కోచెప్ పట్లా మొబైల్ జ్యూస్ ఎధి ఇంకా మళ్ళీ తిండానికి పోయి అంతే అండి కామన్. ళ ఇస్తే మాట్లాడు ఉండము ఇంక పడుకోవడం ఇదే అండీ అన్నీ మా డైలీ రో పిండాయి ఇలీ ఇదే రొటీన్ ఏంచేయాలి
మ్మ్ అవునా అండి ఎక్సర్‌సైజ్ అలా చేరండి
చేశామండి, చేశామండి. పొద్దున్నే ఫార్టీ ఫైవ్ మినిట్స్
చే ఏమేమి చేస్తారండి
ఏం ఎక్సర్‌సైజులు అంటూ ఏమి ఉండవండి జస్ట్ వాకింగ్ చేస్తం మంతే మేము ఆ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేస్ సమ్
ఆ
హ్మ్
వంట చేయడం వస్తదా అండి మీకి ఏ
వంటా ఏవో చిన్న చిన్న వచ్చాదండి మళ్ళీ అంత పెద్ద పెద్ద వంటలు చేయలేను మ్మ్
మ్మ్
మ్యానేజ్ చేయగలుగుత చిన్న అ
హ్మ్మ్
మీరు ఏమేమి చేసుంటారండి
పొద్దున్నే ఐదున్నరకి లేస్తానండి.
మీకు మీకు వచ్చా అంటే వంటలు చేయడం వచ్చా మీకు వంటలు చేయడం ఆ
వస్తదండి నేర్చుకున్నాను పొద్దున లేచి స్నానం చేసి పొద్దున్నకి టిఫిన్ చేసుకుని మధ్యాహ్నం కి లంచ్ చేస్ అని బాక్స్ ప్యాక్ చేసుకొని కాలేజ్కి ఎళ్తామండి
వండగలరా లే లేదంటే యావరేజ్గా వండగలరా
ఓకే అండి తినొచ్చు బానే ఉండి తను హలో దీప్ హలో వినిపిస్తుందా అండి
ఓ
హలో నివాయిస్ బ్రేక్ అవుతుందండి హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి ఆ వినిపిస్తా ఉందండి తర్వాతా ఆ వినిపిస్తుంది అండి ఎనిమిది కంతా కాలేజ్ కి వెళ్ళిపోతాను దాని తర్వాత తఅ ఏళ్ళి అక్కడ టిఫిన్ చేసి తర్వాత ఉమ్ అక్కడ పని ఉంటది కదండి ఆ పని చేసి సేపు చదువుకొని మధ్య ధ్యానం మరి లంచ్ చేసి ఇంటికి వోచ్చి వాక్ చేసి ఈ మళ్ళీ వన్ కొని తినడం ఇదేంది అప్పుడప్పుడు గుళ్ళు కెళ్
ఆ ఆ ఉమ్ ఉ ఎక్కడికి వేల్ కదా ఆ డి ఏక్కడికి వెళ్ళ్